ఇంగోటి గని
వెరీ గుడ్ ఈవెనింగ్ సర్.
యహ
ఆహ లే కాలేజ్ ను యాక్చువలీ ఈరోజు ఆ అక్కడ నేను వాళ్ళ స్టార్స్ చూసేటప్పటికి నాకు కొంచెము డౌట్స్ వచ్చాయన్నమాట
ఓ, ఓకే మేడం, ఓకే.
ఆ, అది ర్యాంకింగ్ ఎలా ఇస్తారు? ఏంటి? అది నాకు అర్థం కాలేదు, అంటే ఆ, సబ్ ఇన్స్పెక్టర్ ని కానీ? సర్కిల్ ఇన్స్పెక్టర్ ని కానీ? ఆ ఎస్పి గారిని గాని, ఎలా ఫైండ్ అవుట్ చెయాలి అని? ఇంకా, వాళ్ళకి ఆ లైఫ్ సైడ్ ఇలా ఆ, హ్యాండ్ కి ఒక థ్రెడ్ ఉంటుంది కదా?
యా, యా, యా.
అది కూడా బ్లాక్ అండ్ రెడ్. డు ఇలా ఉన్నాయి సో, అది కూడ నాకేం అర్ధం అవలేదు. ఆ, మీకైతే బా తెలుస్ తుంది కదా, మీరు సర్వీస్ లో ఉన్నారు కదా, సో దట్ అదే అడుగుదామని చేస్దామనుకున్న మీరే కాల్ చేశారు.
ఓకే మేడం ఓకే. అ ట్రై టు ఎక్స్ప్లైన్ అహ్?
ఆ కొంచెం చెప్పారా?
ఆ, ఏంటంటే మనం గ్రౌండ్ లెవెల్ నుంచి వద్దాము ఫస్ట్.
ఓకే. అంటే గ్రౌండ్ లెవల్ అంటే, కాన్స్టేబుల్ అయి యా నా?
యా కాన్స్టేబుల్, అంటే కానిస్టేబుల్ కింద ఇంకా కింద కూడా ఉంటారు. హోంగార్డ్ ఉంటారు, ఇంకా బెటాలియన్, ఆ స్టార్టింగ్ నుంచి బెటాలియన్ స్టార్ట్ చేద్దాము.
ఓ, ఇంక కింద ఉంటార నాకు తెలీదాసల్?
ఆ, యా. కానిస్టేబుల్ కావాలంటే ఇంక్ వాళ్ళు చాలా చేయాల్సి ఉంటది. ఆ ఫస్ట్ వచ్చేసి బెటాలియన్
ఓకే.
ఫస్ట్ వచ్చేసి బెటాలియన్ ఏంటంటే, వీళ్ళని ఆ రఫ్గా యూజ్ చేసుకుంటారు. ఆ చాలా
అంటే వాళ్ళకి, కాకి యూనిఫామే ఉంట్ వుంది కానీ, స్టార్స్ కానీ క్యాబ్స్ ఇలాంటివి, ఏమి ఉండవా?
వాళ్ళకి కాకిీ కాదు, ఆర్మీ యూనిఫార్మ్ ఉంటది. ఆ, ఆర్మీ యూనిఫామ్ క్యాప్ ఉంటది, వాళ్ళకి ఏ బ్యాడ్జ్ ఉండదు. వాళ్ళు నార్మల్గా మనం చూస్తూనే ఉంట్ ము కా ఆ ఎట్లా అంటే ఆర్మీ యూనిఫార్మ్ చూస్తనే ఉంటాం. మన హైదరాబాద్ లో వస్తే, ఒక కార్ ఉంటది, స్కార్పియో కార్ లో ఇంటర్ స్క్రిప్టర్ అని రాస్తుంటది. ఒక కార్, బ్లాక్ కార్ ఉన్ టరు. వాళ్ళు ఓన్లీ వాళ్ళు నైట్ డ్యూటీస్, గొడవలు ఉన్న, ఏ జరగ్ కుండా చూసుకుంటరు వాళ్ళు. ఆ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు ఇట్ల తిరుగుతుంటారు, ఏమైన్నా గొడవలు జర్ యా యా, ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏం కాదు. నైట్ డ్యూటీస్ ఎక్కువ వాళ్ళు ఉంటారు అన్నమాట.
ఓకే ఓకే
ఇ రోప్ పార్టీ కూడా యూజ్ చేసుకుంటరు వాళ్ళని రో పార్టీ అంటారు అట అంటే మన ఇప్పుడు మన మేడారంలో మొత్తం వాళ్ళే ఉన్నారు
అంటే సార్ ఇప్పుడు ఇది ఆ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్డ్ వేర్ వేరుగా ఉంటాయి కదా
ఇవి ఆ అవును మేడం అవును
ఆ సో ఇప్పుడు ఈ బెటాలియన్ అనేది దేనికి సంబంధించి
స్టేట్ గవర్నమెంట్ స్టేట్ స్టేట్ స్టేట్ యాక్చువల్ గా ఏంటంటే మన కానిస్టేబుల్స్ లో ఆ ఫోర్ టైప్స్ ఏమో ఉంటాయి ఫస్ట్ వచ్చేసి బెటాలియన్ ఆ తక్కువ లీస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు బెటాలియన్ వస్తది
ఓకే ఆ
ఉంటది ఎక్జామ్ దీంట్లో కూడా ప్రిఫరెన్సెస్ ఉంటాయి ప్రిఫరెన్సెస్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి ఫస్ట్ ఫట్ వచ్చేసి బెటాలియన్ ఫస్ట్ వచ్చేసి ఆ అట్లా ఏం లేదు బేస్ట్ మన మార్క్స్ ను బట్టి ఉంటది ఇప్పుడు మన మార్క్స్ ను బట్టి అంతే కదా ఇది ఏదైనా మనం అప్లై చేసుకున్నది వస్తుంది.
ఓకే ఓకే
దా సేమ్ లా దాని లాగే మార్క్స్ ఎవరికైతే డౌన్ లో ఉంటాయో వాళ్ళకి బెటాలియన్ నుండి స్టార్ట్ అయితది ఫస్ట్ వచ్చేసి మెయిన్ వచ్చేసి కానిస్టేబుల్లో ఏ ఆర్ కానిస్ టేబుల్ అంటాం మనం
డి. ఆర్
ఏ. ఆర్, ఏ. ఆర్
ఏ. ఆర్ కానిస్టబుల్ ఓకే
కానిస్టేబుల్ ఏం చేస్తారంటే మనం ఆఫీస్ లో వర్క్ ఉంటది తనకి తను ఎక్కడికి బయటెక్ పోను అవసరం లేదు
లోపలే చేస్తారు
లోపలే వర్క్ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సివిలియన్ వాళ్ళ పైన ఎస్ డు అస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నేను చెప్పేది ఫస్ట్ మంచి కాస్టేబుల్ లో టాప్ ర్యాంక్ తున్నా
ఓకే
ఆ కానిస్టేబుల్ వచ్చేసి ఏ. ఆర్ ఫస్ట్ ఉంటడు. తర్వాత సివిల్ ఉంటాడు సివిల్ సివిల్ కానిస్టేబుల్ అంటారు. తినేంటంటే సివిల్ లోన్ ఇది మొత్తం అబ్జర్వ్ చేస్తారు బయటకెళ్ళి ఏం జరుగుతుంది సివిల్ డ్రెస్ లో ఉంటారు యూనిఫామ్ లో అంటే వీళ్ళలో క్రైమ్ బ్రాంచెస్ కూడా ఉ
సమయం ఉండకుండా
యూనిఫామ్ సివిల్ అందుకనే సివిల్ కానిస్టేబుల్ అంటారు. సివిల్ ఎస్ఐ కూడా అంటారు.
ఒక్కే
తర్వాత వచ్చేసి హోంగార్డ్ అంటారు.
ఆ
హోంగార్డ్ ఉంటుంది. తర్వాత బెటాలియన్ పోర్ట్ టైప్స్ ఉంటాయి. కానిస్టేబుల్ లో ఈ కానీ కానిస్టేబుల్ ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ అయితారు.
అంటే ఈ ఆ వాళ్ళకి ఆ ర్యాంక్ రావడం కోసం ఎన్ని ఇయర్స్ పడుతుంది.
పడుతుంది.
ఓ గాడ్ అం అంత టైంలాన్
అంత టైం లైన్ పడతది ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో స్పెషల్ ఫోర్సెస్ ఉంటాయి. కానిస్టేబుల్ లో అక్టోపస్ టీమ్ అని ఉంటది స్ పార్టెన్ ఉంటది ఈ రెండు టీమ్స్ ఉంటాయి. ఇంకా గ్రే హౌన్స్ అని ఉంటది.
యాయా ఇది విన్నాను. వీళ్ళు అంటే మనకి పొలిటికల్ మినిస్టర్స్ దగ్గర ఉం సరి కదా
హహ వీల్ ఆ పొలిటికల్ మినిస్టర్ గ్రే హౌన్స్
స్పెషల్ ప్ ఫోర్స్ అని ఉంటుంది.
యాక్చువల్ గా ఆక్టోపస్ వాళ్ళు మినిస్టర్స్ దగ్గర ఉంటారు. ఆక్టోపస్ టీమ్ ఓన్లీ సిఎం సెక్యూరిటీ ఆక్టోపస్
ఓకే ఆ
దాంట్లో ఎవరైతే ఆ మన ట్రైనింగ్ లో బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని తీసుకుంటారు ఆక్టోపస్ టీమ్ కి స్టేటస్ ఫ్యాట్ అని ఇంకో టీమ్ ఉంటుంది ఆ స్వాట్ ఏంటంటే మన ఓన్లీ లేడీస్ ఉంటారు దాంట్లో ఫ్యాట్ లో
ఓకే
ఇవన్నీ ఒక కానిస్టేబుల్ కిందక వస్తాయి నెక్స్ట్ ఆ కానిస్టేబుల్ ఏం చేస్తారంటే ఆ హెడ్ కానిస్టేబుల్ అయితాడు. ఆ హెడ్ కానిస్టేబుల్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఆయన ఏ ఎస్ ఐ అవుతాడు. ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇంకెక్కువ కూడా పట్టొచ్చు. రిటైర్ అయ్యే టైం కూడా ఆయన పర్ఫార్మెన్స్ బట్టి ఉంటద మొత్తం బేస్ స్థాన
ఇంకా సర్వీస్ మొత్తము వీళ్ళు ర్యాంకింగ్స్ అనేవి పెద్దగా చూసేది అదేం ఉండదు కదా సార్ మరి
లాస్ట్ వచ్చేసి ఎస్ఐ ఇంకా వీళ్ళు కానిస్టేబుల్ లోళ్ళు
ఇంకా వాళ్ళది అక్కడికే అయిపోతుంది ఓకే ఆ అప్పుడే ఎస్ఐని గుర్తుపట్టాలి అని అన్ టే ఎలా గుర్తుపట్టాలి
యాక్చువల్ గా ఏ ఎస్ ఐ తర్వాత ఒకటి ఏ ఎస్ ఐ కి వన్ స్టార్ ఉంటది తర్వాత వచ్చేసి వీళ్ళు ఎస్ఐ ఉంటారు ఆ టూ స్టార్స్ ఉంటాయి డైరెక్ట్ రిక్రూట్ ఉంటది ఎస్ ఎస్ఐకి డైరెక్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటది
ఓకే అంటే స్టార్స్ కింద ఒక లైన్ లైన్ కూడా నేను అబ్జర్వ్ చేశాను ఆ లైన్ వన్ లైన్ అనేది ఉంటుంది
యా అవును మేడం అవును మేడం యాక్చువల్గా రెడ్ లైన్ రెడ్ రోప్ ఉంటది సైడ్కి ఆ రెడ్ రోప్ ఉంటంటే మనకి ఆయన ఎస్ఐ అన్నట్టు మనకి తెలుస్తుంది మళ్ళీ రెడ్ రోప్ ఎందుకంటే మనకి గ్రీన్ రోప్ కూడా ఉంటది కొంతమంది గ్రీన్ రోప్ అంటే మన జైల్ జైల్స్ వాళ్ళకు ఉంటారు
ఓకే నేను గ్రీన్ లోపు ఇంతవరకు చూడలేదు బ్లాక్ చూసాను గానీ
మీకు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంటుంది ఫైర్ వాళ్ళకి వేరే కలర్ ఉంటది మళ్ళీ వాళ్ళకి వేరే కలర్ ఉంటుంది ఫైర్ డి పార్మెంట్ ఫైర్ కాన్స్ ట్రిబుల్స్ ఉంటరు ఎస్సెలు ఉంటారు సిఏలు ఉంటారు అది వేరే మళ్ళా అది వేరే రిక్వైర్మెంట్ ఉంటంది దానికి దానికి స్పెషల్ రిక్వైర్మెంట్ పడుతది ఫైర్ కన్స్టబిల్స్ ఎస్ ఐ లు తే
ఓకే మరి ఆ మనకి ఆ బ్యాడ్జెస్ పైన ఇంకా ఆ మూడు సింహాలు కనిపిస్తాయి కదా ఇంకా టూస్ వర్డ్స్ కూడా ఉంటాయి
అవును యాక్చువల్ గా యాక్చువల్ గా నెక్స్ట్ నెక్ట్ వచ్చేసి నేను చెప్తాను నెక్స్ట్ ఎస్ఐ నుండి సిఐకి వెళ్ళిపోతారు కదా ఎస్ఐ నుండి సిఐ సీఐ ఆ సర్కిల్ ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ దానికి కూడా మినిమం ఒక టెన్ ఇయర్స్ పడు పట్టొచ్చు టైమ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టొచ్చు ఎస్ఐ వాళ్ళకు గూడా దాని తర్వాత పర్ఫార్మెన్స్ ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏదంటే పర్ఫార్మెన్స్ ను బట్టి వాళ్ళకి ర్యాంక్స్ అలట్ అలకేషన్ ఉంటది దాని తర్వా ంటా అంటే ఆ మనం ఇప్పుడు గ్రూప్ వన్ ఆఫీసర్ వస్తారు సిఐ తర్వాత ఇప్పుడు సిఐ దేని కింద వస్తుంది అంటే గ్రూప్ టూ ఆఫీసర్ కింద వస్తది సిఐకి డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఉండదు ఓన్లీ ప్రమోషన్ కిందే వస్తది ఎస్ఐకి
ఓకే ఈ డిజి
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓన్లీ ఎస్ ఆ అక్కడ చెప్తాను ఆ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ వన్ ఆఫీసెస్ ఉంటారు. ఇప్పుడు మన తెలంగాణ టీజిపిఎస్ ఉంటది కదా. వాళ్లు గ్రూప్ వన్ ఆఫీసెస్ డి. ఎస్. పి, డి. ఎస్. పి లెవెల్ లో ఉంటది గ్రూప్ అక్కడ నుంచి మనకి స్టార్ట్ అయితుంది బ్లూ బ్లూ రోప్ వస్తాది వాళ్ళకి
ఓకే ఇందులో ఇంకా బ్లూరోప్ కూడా ఉంటుందా అంటే నేవి కలర్ నేవి బ్లూ ఆ రోప్
బ్లూ రోప్ బ్లూ రోప్ వచ్చిన వాళ్ళు అంత గెజిస్ట్రేటెడ్ అపీసర్ ఎస్ నేవి బ్లూ ఉంటాది.
ఒకే
బ్లూ రోపూ వచ్చిన వాళ్ళు అందరు గెజిస్ట్రేటెడ్ అపీసర్ బ్లూ క్యాప్ ఉంటాది డీఎస్పీ లకి క్యాప్స్ కూడా డిఫరెంట్ ఉంటాది.
దానిపైన కూడా మనకి ఆ సింబల్స్ ఇస్తారు కదా
దాని మీద ఏంటంటే ఫీల్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనం య య ఆ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనం ఆ బ్లూకలర్ ఒకటి ఉంటది క్యాప్ అది పెట్టుకుంటారు. ఇప్పుడు ఏదన్నా ఆర్గనైజేషన్ వెళ్ళాలంటే దానికి రెస్పెక్ట్ ఫుల్ గా ఓ క్యాప్ ఉంటది మనకి ఆ క్యాప్ పెట్టుకుంటాము. డైరెక్ట గా దీని తర్వాత ఏమైతారు దీని తర్వాత ఎవరు వస్తారంటే, ఏసిపి వస్తారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటారు. దీని తర్వాత
ఎవరి తర్వాత
ఈ పిఎస్పీ తర్వాత
ఎస్పీ తర్వాత
హ హా డి. ఎస్. పి తర్వాత అ డిప్యూటీ సూపర్ండెంట్ తర్వాత ఏసిపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటారు అహ ఏస్
ఎస్పీ డి సి పి యా
ఆ ఏ ఎస్పీ డి. ఎస్. పి తర్వాత ఏఎస్పి అసిస్టెంట్ సూపర్టెండెంట్ఫ్ పోలీస్
నేను కన్ఫ్యూజ్ అవుతున్నా ఫస్ట్ ఎస్పీ ఎస్పి. ర్ పైన ఓకే డి. ఏ. పి. పీ పైనా ఎస్పియా
డి. ఎస్పి పైన డి. ఎస్పి పైన ఏ. ఎస్పి ఉంటారు ఏ. ఎస్పి అంటే అక్కడ నుండి ఐ. పీ. ఎస్ క్యాడర్ స్టార్ట్ అవుతుంది. డిఎస్పి అనేది ఓన్లీ స్టేట్ క్యాటర్ గ్రూప్ వన్ సర్వీసెసు మన సెంట్రల్ సెంట్రల్ వాళ్ళ ఇప్పుడు యాడ్ అవుతారు ఏ ఎస్పి స్టార్ట్ ఐతది
లేదు సార్ నాకు కొంచెం అంటే ఎస్పి వరకు వచ్చి ఆగింది నాకు కొంచెం క్లారి ఇది రావట్లేదు ఆ నెక్స్ట్
మీకు చెప్తాను అందుకని నేను ఓకే ఓకే మేడం ఓ కే మేడ ఓకే థ్యాంక్ యూ ఓకే మేడం